అ
ఎంత సేపు ఫోన్ ఎత్తేకి. ఎంత సేపు ఫోను ఎత్తేకి.
ఊ ఏమో పైసల్ రాలేదులే. ఇంతక్ ముందు వచ్చినయె.
తిన్నారా
తిన్నాం.
వచ్చిన్నారా మీ వూరికీ.
వచ్చిన్నం పొద్దన్నే వస్తమి.
పొద్దున్నే వచ్చినారా.
ఆ పన్నెండు గంటలలకు అట్లా వచ్చ ఆ
తిన్లేదంట
ఉ ఇంగా రాల ఇంటికి
వు నా నాకు ఎబ్బుడ్డో. మధ్యానం మెసేజ్ చేసిండ తినలేదు తిన్నావా అంటే తినలేదు ఇంకా తినల్ మా మీ అక్కలేదు మీ అక్క వచ్చింది లేదో అని
ఆ వచ్చింది వచ్చింద మధ్యాహ్నం ఆ
పిల్స్కు రాలేదేమి
పొద్దునే ఇది ఎంది ఏదో వాయిదా ఉందనేేసి ధర్మమార్మ పోయిండ కారు రిపేర్కి వచ్చింద అదింగా రిపేర్ కాలేదంట
ఆ
దానికి ఇంగ అది ఆడే ఒక వయసు మేము బస్ ఎక్కోతిమి
అ
ఆ లేదంటే నిన్నే వచ్చేసింది నిన్న సాయంత్రమే అ
ఎం చేస్తన్నారు ఆ పిల్లొలు
టివి చూస్తున్నారు వాళ్ళ సెల్ చూస్తండే ఆ పాప ఆ ఎవరు మా పోన్ అంటే పట్ ఇం ఒక గంట సేపు మాట్లాడుకని సెల్ ఇచ్చిపోతాండి
వయ్యబ్బో ఏం అట్ల గంట సేపు ఓహో
ఆ
పో నువ్వే పో పోయి పనుకోపో
ఏమంట
రోంతే లే నీళ్లు తీసుకూరవలాంట్లే నేను ఇంట్లో అనుకున్నా అన్నయ్య పైన అనుకు న్నాడు చపలు వరిసే చతారు మళ్ళా ఉడుకు పెడతా చపలు పరుస్తారు ఉడుకు పెడతందంట ఆడ అందుకని కింది కచ్చినారు కింది కచ్చి రొన్సేపు వచ్చి మళ్ళా పై అన్నయ్య దగ్గర ఇబుడు ఒదినోళ్లు
బామట్లాడతారే కదా కొత్త పాత అనుకోరు కదా
నేను మాట్లాడ యాపిన్నమ్మ యాపిన్నమ్మ అంట మాట్లాడుండరా అండి
హ
బబ్లుగాడు దోబ్బినడు అంట చూడు తీసుకొచ్చుకోండి మేము విన్నాంమని అలా కొట్టిందం ట నీకు యలా పెద్దలు మాట్లాడిన ఈ పిల్లల చెతాను పెద్దలు మాట్లాడినటు అని
అవున్లె
సెవన్తు కి పోతాడు ఇంగ లక్కీ గాని
అవునా పెద్దోళద ్ర చెప్తుంట ఆ
ఇం చిన్నాడైనా ఇప్పుడు ఫిఫ్త్ పోతాడు
ఇస్క
ఫైవ్
అవునుా
బబా
ఇ పాాము ఇప్పుడు ఫోతు పోతద
హ
ఉ ఒక సంవత్సరం ఉంటాద అయితే ఆ
బ చడద సి రన మల్లా విన్నేగా
హ
కావ బాల
అవుదా
అ అనిత చెప్పనున్నా
అ ఏర
అనిత అనిత
ఆ
అదే మీ ఇంటికాళచ్చ అదే వాళ్ళ పెద్ద ము దగ్గరికిెలిసినప్పుడు మీరు ఎక్కడ పోయ అ తండ్రింటా ఆడే బడి దగి మాట్లాడస్తవంట
ఆ మన్ నచ్చంద్రీ మాట్లాడస్తతన తీవరస్తా వస్తాంన అంద వాల్ళ టైమ్ అయితా అందని ఆ పోయినారంట వాళ్ళీ పోదులేరు గొరలకి అన్నంగా టీచకి ఎవరు లేరని పోయినాను అనే
అవు
ఆ
చెప్పడంన్నా
వస్తస్తాంటగా వా పాాల
సిదుల్కి చీటిలోడ కా ఏమ్మా అమకు ఆ
అవ కో వచ్చంట ఆ పాాపా వాడు తోలసమ్మ కోటలు
తలుసమ్మ కొడుక
కోడలు కోడలా
కోడల
సారా
అ
ఆ నేను మీటింగ్ వింటే వాళ్ళు ఇద్దర వచ్చిండి ఆ రోజు ఇంటి దగ్గర పలుచుకొని వచ్చి నే
హ
అన్నమేం తిన్లే తినే ఉంంటే తిన్లేదు తినొచ్చినాము ఇప్పుడే వచ్చింది కాని జ్యూస్ వేసిస్తే తాగి వేస్త పా సరే అన్న ఆ రవన్నా కొడుక్కి జ్వరం మొత్తందని ఉండక పాయే పాప
అ
మ్మ్ హ్హ్ ఎవరెవరో వత్తనే ఉంటరు గా మాట్లాడేస్తుంటారు యాసతిరుగుతందా
విజయవాడ అంత శ్రీశైలము
ఆ తిరిగొద్దాం బామ్మ ఎప్పుడు పోలేదే ఇప్పుడే పోయచ్చేది అయ్యోయ్యో సరే వెళ్ళండి రా ఆడికి కూడా నేను వత్తను పిల్లలేనమ్మ బయలుదేరింది ఇవ్వాల అడు రాడు ఆ
వాళ్ళు మన ఇంటిలో అయితే ఎందుకు ఇల్లు దాటి బయటికీ పోకుండ్లంటే వత్తా అన్నారు ఊరికే
మ్మ్ హ్
అటు పోతాను సుమానాన్నోళ్ల ఇంటి దగ్గరికి ఒక్కడి పోతా అటు పోవంగానే అన్నయ్య ఫోన్ చేస్తాడు చాన్సేపు కనబడకపోతే
మ్మ్
ఏమి ఇంగా రావాలి యాడున్నావ్ ఇడున్నావంటే పడ్డెనిమిది ఏడున్నావు ఏం చెప్తాన్నవ్ అంటడు పంట పొలంలా
వుందే
టీవీ లేదా మన ఇంట్లో ఎంత సేపు నిల్చుని చూసేది ఇంగ అట్లెట్ల మ్యాచ్లు చూసేది అలవాటు ఉంది ఆయనకి ఏదో అబ్బాయి చుట్టాలాంట ఆయన ఫోన్ ఎత్తడు ఇగ తినే టైంకి ఇగ కరెక్ట్ ఉండరు ఇంట్లో
మ్మ్ అందరు అమ్మాయిలు కలిసి ఆడుకుంటూ పోదాము అనుకోరా
అ ఎటు పోయేది నేనే ఇంగా మళ్ళా అరుణాచలం పోదామని ప్లాన్ వేసినారంట వాళ్ళందరిని పిలుసుకోవచ్చు కదా నాన్నయితే అడిగా నిలిసుకోవాలంటే ఇప్పటి నుండి నిలుసో ఎవరన్నా ఆడోళ్లు వత్తే లేసి వెళ్లొచ్చు ఏమన్నయితే నిల్చొవాలి అంటాడు ఉంది ఇంగ ఎక్కడ కూర్చోకూడదు
ఆ ప్చ్
మాదాపురం వొక్కటే పోయచ్చిన నేను
అవునే అప్పుడు కాని నా చెల్లెలు అసోంటిది ఎన్నడు ఆడికి పోలె పెళ్లి అయినా నుంచి ఇ మధ్య తిరుగుతుంది అమ్మమ్మ
మేము కూడా ఆమెకి బాగా ఫ్రీడమ్ ఇచ్చినమండి
అబ్బా ఆ మొన్నగాని విజయవాడ పోము ఈడే వాళ్ళందరు ఎవరో అనితా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు
ఆ
వేరే వాల్లో వాళ్ళ సుమా సుమలతని చూసిన అప్పుడు వాళ్ళ ఇంటికి వస్తాండే సుమ అన్నం తింటుంది
సుమలత పేరు గుర్తుందిలే
వాళ్ల అత్త కూతురే అమ్మమ్మ ఆ బాబ్రే ఇక్కడే ఉండేది మా ఇంటి వెనకే ఆ వాళ్ళ నువ్ పోతాటివి కా పోదాం దా నను పిలిస్తే నేన్ బయంటిని ట్రైన్లా ఊ అన్నవరం కూడా పోయినం ఆ రోజు ఊ మొన్న అన్ని చాలా చుట్టేసుకుని వచ్చిన నేను ఆ ఏందో అరుందర్తి కోట
అది కోట ఈడ కాదంట దగ్గర గా ఉంది ఇది
ఆ యాగంటి అ ఏదో మహానంది
ఊ
అట్లం లే ఆ రోజు ఉండే గుళ్ళు అన్నిటిని చూసుకొని పోయిన నేను అన్నే చూసుకోనాం ఆ ఇంగోటి సంగమేశ్వరము ఉచ్చేత పోటి టర్నదే ఊ అహో బిలం బోల్ అనుకోంటిమి అది క్యాన్సల్ ఐపాయే
పోదుగన్ పోదామా
ఆ చూసచిండు ఎవరు పోలేదింగా
కష్టాలు నేహా బర్త్ డే చీ నేహా పుట్టెంటికలపుడు పోయింటిమి ఆ అప్పుడు కొండెక్కిననమ్మా పయ్ కెక్కింటీ
ఊ త్యకుండా అంటే రెండున్నాయంట కదా
ఆ కింద దివాళాం ఒకటి ఎగువగోళం ఒకటి ఉంటాయి పైకి బస్సులో పోవచ్చు ఆ ఇగ మల్ల ఆడ్ నుంచి పైన ఇంగా కొండ ఉంటుంది ఇంగ పైకి
అవున్లే గాలొచ్చినా కొట్టుకొని కింద పడతారంట కదా
ఆ ఏం అట్ల కాదు పైకి ఎక్కినంకా గుండు చుట్టాలనా ఆడా కిందపడి స్లిప్ అయితే కాలింగ అయిపాయమ్మ మీకసలు అట్లే ఆ ఎక్కింది అంత పయికి ఎక్కింటి సర్ ఒక్కచుట్టూ తిరిగిన అంతే అసలైనది ఏంది మన కాలు పెట్టేఒక్కట్టే ప్లేస్ ఉంటుంది అడినించి స్లిప్ అయితే ఇగ కిందకే ఇంగా
ఊమ్
చూడు అసలు ఏం లేదు ఒగ చిన్న పురుగు కూడా కనిపించదు ఎక్కేడప్పుడు తెలుసా బాగుంటుంది బాగుంది
అంతే
రెండోసారి పొయ్యుండిమ్ లే ఎవరెవరు వాళ్ళందరూ హరిలేడు వాళ్ళందరూ అన్నయ్య నేను వదిన ఇంగా పోయింటిమి అప్పుడు యాగంటికి పోయి అహోబిలం పోయింటిమి
అంతేనా ఊ ఊ
ఏం చేసేకుండదు గా దేవున్నొకటే చూస్తాలే ఇంగా యెళ్లిపోవాలంతే ఇంగా ఏడగా ఉండకూడదు ఏందన్నా అట్లే ఏడాన్న చూసేటువంటి చూద్దామ అన్న అనరుస్తది
అయ్యయో
ఊమ్ మల్లా యాగంటిలో గుహలో వెేంకటేశ్వరస్వామి ఉన్నాడంట గ వా ఆటికి నేను పోలేనమ్మ
ఎంత బాగుందో కొండలో ఆ గుహ లో
ఊ
ఆ నిమస్
అటికి పోవలని వదినేమో పొమ్మంటుంది అప్పుడు ఏం ఆ అక్క ఇంగా రోంత సన్న పాప వదిన్ రాలేక మిన్నేయ్యను పిలుసుకొని పో అనింది. అన్నయ్య యాడొత్తాడు
కానీ ఇట్లా రై
ఆ ఆ ఉంది. ఉంది చూస్న చూస్ సేకేమో కానీ అన్నయ్య యాడొత్తాడు.
హ్మ్. అవునా ఆ ఎప్పుడోసారి కాబట్టి మళ్ళీ మళ్ళీ పోము కాబట్టి పోయినప్పుడే అన్నీ చూసుకొన్రాళ్ళ.
అట్ల పీల్చుకొని పొరు అందుకే నాకు రేగుతాంది.
మ్మ్ హు
ఇంగ వెంకటాపురం పోదామని మాదాపురం నుంచి వత్తె ఎంకట అమ్మోళ్ళు నన్ను వెంకటాపురం పంపిలే
ఉహుమ్ భైర్ల
ఏంరా ఏమ్ ఆ రోజు నాయన్న నాయనకు ఫోన్ చేసింటే సరే అమ్మ అన్ ఆయమ్మింగా వచ్చిండేది ఈ రోజే గదమ్మ అప్పుడే ఊరుకంటే ఎట్లా ఆయమ్మెమన్న సన్నపాప ఇంగా ఊర్లు తిరిగేకి అదిఇది అని ఏందేందో అన్నాడంట అన్ని అంటాడంట వాడంటాడమ్మా మళ్ళా ఊర్లు తిరిగేదేక్కువై వైంది ఏమి అంట నువ్వు చొప్పు నిన్నడగు